మండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారండి
ఉ బాగున్నామండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి తినేసి అలా మాట్లాడుకుంటున్నాం
అవునండి
అవునండి మీరు
ఆ మేమంతా అండి ఖాళీ అండి ఇప్పుడే తినేసామండి
ఏ
మీరు ఎప్పుడైనా రీసెంట్గా టెంపుల్స్కి వెళ్లారా అండి
ఆ అండి ఎల్లామ అండి మీర
ఎం ఆ మేం వెళ్ళామండి అరణాచలంకు వెళ్ళామండి ఇంకా అహోబిలం కెళ్ళాము ఇలా చాలా టెంపుల్స్ ఇగ వెళ్ళామండి తిరుపతికి టెంపుల్స్ అంటే నాకు బాగా ఇష్టమండి బాగా వెళ్ తను అంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్ అనేది
ఆ అవునండి మేము కూడా చాలా చోట్లకి వెళ్ళామండి పోయకొండ గంగమ్మకెల్నాం కదిర్లో నరసింహస్వామి గుడికి వెళ్ళాం తిరుమలకెలాం అరుణాచలం ఎలాం
ఆ అండి
ఇస్కన్ కెళ్ళం ఈషా కెళ్ళం
ఆ ఇస్కాన్ చాలా బాగుంటుందండి అసలు రాధాకృష్ణ అసలు
చాలా పీస్ఫుల్గా అవునండి రీసెంట్గా అయితే బోయకొండ గంగమ్మకి వెళ్ళామండి ఆ టె టప్పుల్ చాలా బాగుంటాందండి ఆ ట్రిప్ చా ఆ చాలా మెమరబుల్గా అనిపించిందండి టెంపుల్ మొత్తం మొత్తం హిల్ ఏరియాలో ఉండడం వల్ల జర్నీ కూడా చాలా ప్లజెంట్గా ఉంటుందండి
ఓకే
అక్కడికి వెళ్ళాక ఒక్కసారి సరౌండింగ్స్ అయితే ఇంకా పీస్ఫుల్గా కనిపిస్తాయండి
ఆ అండి
టెంపుల్లో అట్మాస్ఫియర్ చాలా డివోషనల్గా ఉంటుంది భక్తులు అయితే చాలా నమ్మకంతో అమ్మవారిని దర్శనం దర్శించుకుంటారండి చాలా మంది వస్తు వస్తారండి ఎప్పుడు ఎక్కువ వస్తారు ఆదివారం అయితే ఇంకా చాలా మంది వస్తారండి అక్కడికి
అవున అవునండి
ఆ గంగ్ అక్కడ అలంకరణ గంగమ్మ తల్లికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూస్తే ఇంకా చూడ్డానికి రెండు కళ్లు చాలవండి చాలా అంటే చాలా బాగుంటది
ఓకే
దర్శనం చేసుకున్నాక మైండ్ అయితే చాలా కామ్ అయిపోతుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుది టెంపుల్ సన్స్ సరౌండింగ్స్లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుందండి అంటే నార్మల్గా నేచర్ యూస్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్తుంటాం కదండీ అలా అయితే ఇక్కడ రెండు ఒకేసారి వస్తాయండి పీస్ఫుల్గా ఉంటుంది నే వ్యూ కూడా చాలా బాగుంటుందండి కొంతసేపు కొంతసేపు అక్కడే ఉంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నాకైతే చ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నాకైతే అలా అనిపించింది ఇంకా మేమైతే చిన్నప్పుడు పుటుంట స్కూల్ కూడా నా తమ్ముడికి అక్కడే తీపించామండి అప్పుడైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము ఈ వాన్స్ తీసుకోని వెళామండి అక్కడికి చలా బ బంధువులమంతా బంధువులు అంతా ఆ అక్కడ అమ్మవారికి బలిస్తారండి కోళ్ళు ఆ ఇవి మటన్ అంటారు కదండి గొర్రెలు అవి అలా అండి మేము అలా చేయిచీన్నాం చాలా అంటే చాలా బాగుంటదండి కోరుకునేటువన్నీ నిజంగా జరుగుతాయని నమ్ముతారండి అక్కడ
అవునండి
ఇప్పుడైనా మీకు టైమ్ ఉంటే కూడా విజిట్ చేయండి
ఓకే అండి విజిట్ చేస్తాం చాలా బాగా చెప్తున్నారు కదండి మీరు బాగుంటుందండి
ఆ అండి
ఆ
టెంపుల్ కూడా పైన ఉంటదండి కొంచెం ఎక్కాల్సి ఉంటది చాలా బాగుంటుందండి
టే
ఆ అండి లై లైక్ తిరుమల లాగా ఉంటది కానీ స్టె ప్స్ ఉండవండి డైరెక్ట్ ఎక్కడమే ఏం బస్సెస్ ఫెసిలిటీస్ ఏం ఉన్ ఉండవండి చాలా బాగుంటది ఇంకా ఎక్కే ప్రాసెస్ లో కూడా మీకి చిన్న పిల్లలని తీసుకెళ్తున్నారంటే అన్ని ఉంటాయండి బోరుగులు ఏం కావాలంటే అవన్నీ తినడానికి వాటర్ బాటిల్స్ కానీ కాఫీ కానీ టీ కానీ
ఆ అండి
ఏ అక్కడ వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి ఎక్కడ చూసిన గ్లె గ్రీనరీ మొత్తం ఉంటుంది అక్కడ ప్లేస్ ఆ అండి చాలా బాగుంటది ప్లేస్ మొత్తం పీస్ఫుల్ గానే ఉంటదండి
ఆ
ఇక్కడ ఉన్న బెల్ సౌండ్స్ కి పూజా వైబ్స్ కి పాజిటివ్ ఫీల్ అనేది అట్లే వ చ్చేస్తుందండి మనకి
అవునండి నిజమే
ఆ అక్కడ మరి వ అక్కడ స్పెషాలిటీ ఏమంటే అండి అందరు గాంధీ తాతల్లాగా బొమ్ వేషం వేసుకొని ఉంటారండి
ఓహో
ఆ చాలా స్ స్పిరిచువల్ గా ఉంటదండి
మ్మ్ రీసెంట్ గా అరుణాచల్ వెళ్ళొచ్చాం ఇగ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో
ఆ చెప్పండి
ఆ అరుణాచలం వచ్చేసి దూరమే అండి అరుణాచలం చాలా జర్నీ చేసి వెళ్ళాలండి మనం చాలా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ చేయ్యాలండి
మ్మ్
అక్కడ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతుందండి అరుణాచలం అనేది బాగా నమ్ముతున్నారు జనాలు అనేది అసలు అన్ని కు కోరికలు నెరవేరుతున్నాయంట అందుకని చెప్పి అంతగా నమ్ముతున్నారండి అందుకని నేను చెప్పి నేను కూడా వెల్ లేసి వచ్చానండి
అవునండి చాలా బాగుంటదని నేను విన్నానండి
ఆ చాలా బాగుంటుందండి అసలు అక్కడ వచ్చేసి ఒక టోపి ఆమె అని ఉంటదండి ఆమెని దర్శించు కుంటే మనకి చాలా పుణ్యం ఉన్ ఉంటదండి అసలు ఆ మనం ఏదైనా ఇస్తే ఆమె తింటే కూడా మనకి చాలా మన్ చిదండి అసలు ఆమె ఎవరిది తీసుకోదండి తినడానికి కూడా
మ్మ్ ఎవరి దగ్గర అంత సామ్ తీసుకోదండి
అవునండి ఎవరి దగ్గర అయితే తీసుకుంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి అసలు.
ఆ అవునండి.
ఆ ఫస్ట్ వచ్చేసి మేము అక్కడ రూమ్స్ తీసుకున్నామండి రూమ్స్ లో స్టే చేసాము. ఆ రూమ్స్ రూ. నే ఉండాలండి ఎందుకంటే మనం ఒక వన్ డే టూ డేస్ ఉంటం కదండి అక్కడ రీప్రదక్షన్ చేసుకోలి కదా ఇంకా. ఆ మేము ఈవినింగ్ అంతా రీచ్ అయ్యామండి అక్కడికి.
అవుంది.
ఆ తర్వాత ఆ మేము ఆ దీపదక్షి. స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ దర్శించుకోకుండా గిరి ప్రదక్షిణకి వెళ్ళాలిండి మీరైనా కూడా అంత ఎప్పుడైనా వెళ్. అయితే ఫస్ట్ గిరి ప్రదక్షణ చేయండి.
ఆ అవునండి.
ఆ ఆ తర్వాత. ఆ దర్శనం చేసుకోవాలండి తెల్లవారుజామున దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. తొందరగా అయిపోతుంది దర్శనం కూడా.
అవునండి.
మేము నైట్ ఒక తొమ్మిది పదికి అట్లా. స్టార్ట్ చేసామండి దర్శనం అ. చిగిరి ప్రదక్షిణం అప్పుడు స్టార్ట్ చేసింటే మాకు ఎర్లీ మార్నింగ్ అయిందండి ఒక. టూ త్రీ అయిందండి.
ఆ.
ఆ అలానే మేము ఇంకా అట్లానే దర్. వెళ్ళిపోయామండి. ఆ దర్శనం వెళ్ళిపోయి దర్శనం అనేది ఒక టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి అయిపోయిన్. అండి.
ఆ అండి.
ఆ ఏ ఇంకా దర్శనం వచ్చేసి టూ త్రీ అవర్స్ కంతా అయిపోయిందండి మాకి. మీకు మీ అంటే అట్లా మార్నింగ్ దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది.
ఉ అండి.
ఆ అక్కడ ఏడు గోపురాలు అనేవి ఉంటాయండి అవి బాగా ఒకే చోటు నుంచి కనిపిస్. అతే చాలా మంచి దంట అండి అలా చూసేసి రండి ఏడు గోపురాలు ఉంటాయి. ఆ
అవునండి.
ఆ ఇంకా అక్కడ. మేము నైట్ గోబీ రైస్ ఎగ్ రైస్ ఇలా అంటే గోబీ రైస్ తిన్నామ అండి.
అవునండి వామ్టుదా అండి ఫుడ్ అక్కడ.
ఆ బాగానే ఉంటదండి గోబీ రైస్ వచ్చేసి చాలా బాగుందండి చనా అసలు. చపాతి తిన్నాము బానే ఉంటదండి ఫుడ్ ఇంకా. గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళామండి మేము ఇంకా అక్కడ అసలు ఫుడ్ బాగాలేదండి అసలు.
అవునండి గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా చాలా నచ్చాలి కదండి.
అవునండి చాలా నడచాలి అక్కడికి లోపలికి ఫోన్స్ కూడా అలా ఉండవండి అన్ని బయట పెట్టేసి. పోవాలండి. అరుణాచలం కి బెటర్ అండి అరుణాచల లో దర్. కానికి కూడా ఫోన్స్ అలా ఉంటాయండి మనకి.
అవునండి ఏమంటే ఫొటోస్ తీయకూడదు అంతే ఇక్కడికైతే అసలు నాట్ గెలవడండీ ఏమి.
అవునవునండి ఫొటోస్ ఒకటే తీయకూడదండి బట్ తీసుకోవచ్చండి మనం ఫోన్స్. అక్కడ గోల్డె టెంపుల్ లో వచ్చేసి ఫోన్స్ కూడా బయట పెట్ట
చానా స్ట్రిక్ట్ అండి. అవునండి దొరికితే మళ్ళీ తిడతారండి అక్కడ
ఆ అసలు గోల్డెన్ టెంపుల్ వాటర్ చు ఆ తెలుసా అండి మీకు గోల్డెన్ టెంపుల్ వాటర్ చుట్టూ మధ్యలో ఉంటుంది స్వామి
ఆ అవునండి చూసానండి వెళ్ళినాం మేము మా ఫ్యామిలీతో వెళ్ళినాం
అవునండి చాలా బాగుంటుందండి. గోల్డెన్ టెంపుల్ అసలు కదండి. అదంతా బంగారు పూత వేసింటారండి.
ఆ మొత్తం దేవత కూడా అంతా అమ్మవారు మొత్తం గోల్డ్ తోనే చేసింటారండి.
అవునవునండి
మ్
అక్కడ బాగా పీస్ఫుల్గా ఉందండి.
ఆ పీస్ఫుల్ గా చాలా బాగుంటందండి.
ఆ మేము బయట ఫుడ్ తిన్నామండి అసలు సాంబార్ అన్నం అసలు బాగాలేదండి అక్కడ
అవునండి చెన్నైలో అసలు ఫుడ్ ఎ బాగుండదు తమిళనాడులో
అవును అవునండి అస్సలు బాగోదండి. ఇట్లాగ టెంపుల్స్ ఫేమస్ అండి బాగుంటాది అక్కడంతా.
అ అండి
టెంపుల్స్ చాలా చాలా ఉంటాయి కదండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? గోల్డెన్ టెంపుల్ లో
ఆ చాలా కష్టం అయిపోయిందండి. మేము వెళ్ళప్పుడు అంటే మాకు తెలిసి ఫోన్స్ కొన్ని లోపలే పెట్టేసి వెళ్ళాము. మా డాడీకి తెలియక ఫోన్ తీసుకొచ్చేసాడండి ఏం కాదులే అన్నట్టు అక్కడికి వెళ్ళేసరికి చాలా కష్టం అయిపోయిందండి మరి బ్యాక్ ఆలయం చాలా దూరం ఉంటాది. అక్కడే సబ్మిట్ చేసాము మరి మేము తీసుకోవడానికి కూడా చాలా కష్టం అయిందండి అది.
అవునండి చాలా కష్టం అబ్బా
ప్రాసెస్ చాలా పెద్దది కదండి
అవునండి చాలా పెద్దది ఆడ ఫోన్స్ తీసుకోవడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసామండి మేము అందరం
ఆ అప్పుడు మాకు ఇబ్బంది అయింది. ఇబ్బంది గా ఉన్నిదేదండీ. మిగతా అంతా బాగుందిందండి ఎక్స్పీరియన్స్ అక్కడ పీస్ఫుల్ గా ఉంటాది. కొద్దిసేపు కూర్చోవచ్చు. అక్కడ వాటర్ లో అక్కడ వాటర్ లో ఇది రూపాయ బిల్లు వేస్తే
ఆ అవునండి డబ్బులు అనేది వేస్తారండి అక్కడ వాటర్ లోకి మేం వేసామండి. ఆ
అవునండి చాలా బాగుంటాదండి. ఆ వేసిన్నామండి మేము కూడా
ఆ చాలా బాగుంటదండి అట్లా వేయ్యాలి ఆ డబ్బులు ఉ సరే అండి బాయ్.
ఉ అండి బాయ్
ఆ